హలో నమస్కారం అండి
నమస్కారములండి బాగున్నారాండి
బాగునం అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి మీక అక్కడంతా క్షేమమేనా అండి
అవు
ఇంకేమండి
చెప్పాలండి మీరేం
భోన్ చేశారా అండి ఆ నేను మీకు కొంచెం నాకి ఒక విషయం పైన క్లా అంతే సందేహం ఉందండి రక్త సంబంధం మింద కొద్దిగ ఇది ఉందండి మీరేమైన చెప్పగలరా దాని గురించి చి అంటే కొంచం ఉమ్
అంటే వేటి మింద అండి ఆ
ఇప్పుడు ప్రస్తుతానికి చాననే వింటున్నాం కదండి వార్తల్లో కానీ ఏమన్నా
అంటే అవునండి ఆస్తుల గురించి వాటి టికి కొట్లాడుతూ ఉంటారు
అట్లా వివాదానికి అట్ల మెయిన్ కారణాలు ఏమో మీకు తెలుస అండి కొద్దిగంటే మీరు కూడా ఒక స్త్రీ అట్లా ఏమన్నా ఉంటే అంటాయి కదా
అవునండి మ్మ్ అంటే అవి ఎలా ఉంటాయంటే మనస్పర్థాల వల్లే వస్తయంటే అలాంటి గొడవలు
నార్మర్ కాల్ మాట్లాడ్తనావా అదండి మీ యొక్క దగ్గర్లో మాకు దగ్గర దగ్గర్లో ఉండే ఒక ఊరిలో కూడా ఇలా అయిందండి మొన్న మొన్నా ఒక ఐదు రోజుల క్రితం ఆరు రోజుల క్రితం ఇట్లా అయ్యింది కానీ ఊర్లో అంతా అదే విషయం పైన చాలా చర్చలు జరగడం పోలీసు వాళ్ళు రావటమ్ అలా జరుగుతున్నాయి కదా అండి
అంటే వాళ్ళు ఏదన్నా గొడవ పడింటే ఆస్తి గురించో లేదంటే సంబంధాల్ ఉండొచ్చు కదండి అంటే ఇబ్బందుల వల్ల మా అట్లు మా మాట మాట పెంచుకొని కొట్లాడింటారు కదా కోపంలో ఏమన్నా కూరా ఏమైందండి వాళ్ళకి
అదే అండి ఏదో ఆ బాగనే ఉన్నారు ఏదో ఆస్తి గొడవల వల్లే అండి ఇద్దరికి ఏదో కొంచెం తక్కువ ఉంది నాకెందుకు ఇలు ఇవ్వడం వాళ్ళు కొంచెం ఉద్యోగం చేసుకుంటున్నారు కదా మాకెందుకు తక్కువ ఇచ్చి వారి కిందకి ఎక్కువ ఇవ్వడం అలా ఏవే మనస్పర్తాలు వచ్చినయండి వాళ్ళకి
ఆ అంటే ఇగ ఉంటది కదండి ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారని వాళ్ళకి కొంచెం ఆస్తి తక్కువేయడము వాళ్ళేం బాగున్నారు వీళ్ళు వ్యవస్ సాయం చేసుకుంటున్నారని కొంచెం ఎక్కువ ఇయ్యడం వాటి ద్వారా మనస్ఫర్తాలు వస్తూ ఉంటాయి
ఆ అలా చిన్న చిన్న మనస్పాతాల ప్రాణాల వరకు తీ దారి తీసిందండి ఇండియాది
ఆ హ ఇప్పుట్లో మనసర్పతలు ఎక్కువ అయిపోతున్నాయండి ఎందుకంటే ఆ ఎక్కువ మనిషి కంటే మా డబ్బుకు ఎక్కువ విలువిస్తున్నాం కదా
అవు కానీ మనుషులే ఆ మనిషే లేకుంటే ఆ డబ్బు అనేది ఎట్ లా ఎలా వస్తుందండి చెప్పు
ఎందుకంటే అవసరాన్ని బట్టి డబ్బు ఉండాలి మని
ఆ అవసరానికి మించి ఉండకూడదంటే డబ్బులు అవి
ఎమంట్రు భవిష్యత్ లో ఉపయో చూడ్డానికే కదండి డబ్బులు సంపాదించేది కానీ అది చాలా అతిగా కోరుకుంటారు మనుషులు
అవునండి
దానివల్ల ఇన్నిన అనర్థాలు జరుగుతూ ఉంటాయి కదా
అవునండి వార్తా పత్రిక ఎప్పుడైతే మనము తెరిచి చదువుతామో అప్పుడంతా ఎక్కువోచ్చేసి ఇట్లాంటి వివాద్ దాలు ఇట్లాంటి గొడవలు వర్త్ తా పత్రికల్లో ఇవే ఎక్కువున్నాయండి.
అవునండి ఎందుకంటే ఇప్పుడు డబ్బులు అవసరం ఉండల్ల తల్లి లేదు, తండ్రి లేడు. డబ్బు విలువైంది.
అవునండి ఇంకా ఒక వన్ ఒక సంవత్సరం ముందండి మా ఏరియాలో ఆ అదేదో కాని తల్లినే చంపి చంపారండి ఇట్ల డబ్బు కోసమే అది.
అంతే అండి ఇంక ఇప్పుడు డబ్బుకాసపడి డబ్బుకి ఆసపడి ఇబ్బంది పడు
అవునండి అదే అండి ఆ డబ్బే ఎక్కువ అనర్థాలకు దారి తీస్తాది. అవసరానికి మించి డబ్బులు వాడకూడదండి.
వాడకూడదు కానీ, ఆశలు ఎక్కువ అవుతాయి కదండి! డబ్బులు వల్లనే. కాకుండ
అవునండి
మ్
ఆ
డబ్బులు ఉండడం వల్ల లాభం ఎంతుందో నష్టం కూడ అంతే ఉండడి ఇప్పట్లో ఏది తీసుకున్నా ఉదాహరణకి ఖర్చు ఎంత ఉంటాదో నష్టం అంతే ఉంటాదండి మనకి.
అవునండి దాని గురించే
డబ్బుంటే పొగురు, అహంకారం చూపడము లేకుంటే లెక్క లేకుండ మాట్లాడతారు.
అదే అండి వాటన్నిటికీ మనం ఒక అంతం పెట్టాలంటే డబ్బే అండి కార మూలకారణం ఇంకేంటండి విశేషాలు? హలో హలో హలో
ఆ చెప్పండి వినిపిస్తుందా?
ఆ వి
ఆ వినిపిస్తుంది ఇక్కడ సిగ్నల్ కొంచము వీక్ మాకు సిగ్నల్ వీక్ గా ఉందండి ఇక్కడ.
అవున్నా నీకి
కాలం స్టార్ట్ అవుతుంది కదా!
అవునండి. వాతావరణం అంతా బాగున్ టుందా అండి మీరుండే ప్రదేశంలో?
ఆ బాగుంటుందండి వర్షాలు అట్లే పడతాయి ఇవి ఎండా అలానే ఉంటుంది
అవునండి
ఇంకేంటి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగాలు ఎలా ఉన్నాయండి
ఉద్యోగాలు ఏమో ఉన్నాయండి కానీ మనం సొంతూరులో ఉండి పని చేసుకునే దానికంటే మించింది ఏముంటాది అండి ప్రశాంతమైన జీవితం అంటే అదే కదా అండి సొంతూరులో ఏదో ఒక పని చేసుకుొని పొలం పనికి ఎళ్ళొచ్చి పొలం పని చేసుకుంటే చాలు కదండి రోజుల్లో
పోలం పని మంచిదే కాదండమ్ లెదు మనకొకరికి బాగా సహాయపడతా ఉంటుంది సాధన ఎత్తడం కానీ ఇప్పుడు చదువుకున్న వాటికి చదువుకున్న ఉద్యోగాలే ఉండాలని అంటున్నారు కదా
అంటారండి కానీ అక్కడ పని ఒత్తడం వల్ల పని ఒత్తడి ఎక్కువయితుంది కదండి అక్కడ పట్టణాల్లో
ఉమ్
ఆ ఒత్తిడితో పోలిస్తే మన పల్లెటూరి రైతు పని కాని ఏదో పొలం పని కాని ఉంటాయి కదా అండి ఇక్కడ అది చానా మంచిది కదా అండి పో
వా ఇట్లో ఎవరిస్తున్నారు ఇప్పుడు పొలం పని మంచిదే కాదన్ను కానీ విలువ ఎక్కడిస్తున్నారండి విలువ లేదు కదా
విలువలే అంటున్నారు కానీ పొలం పనులు రైతులు లేనిదే మన దేశం ముందుకు సాగదు కదా అండి ప్రతి ఒక్కరు కడుపు నిండా భోజనం చేస్తున్నారన్టే దానికి మూల కారణమే రైత్ తు కదా అండి
రైతులు ఏందే మనం ప్ర ప్రస్తుతం ప్రస్తుతం కాదు భవిష్యత్తులో కూడా మనం
ఆ అలాంటి రైతులే తక్ క్కువ అయిపోతున్నారండి ఇప్పుడుండే కాలంలో
అదేమో నిజమే ఎందుకంటే ఈ ఉద్యోగాల మీద పడిన శ్రద్ధ కూడా వాటి మీద అంటే రైతు చేసే పనికి విలువ లేకుండా పోతు
విలువ లేదండి
ఆ విలువ లేకపోవడం వల్లే కదండి ఇప్పుడు ఉన్న ప్ర ప్రస్తుత కాలంలో ఇబ్బందులు
అవునండి
అదే రైతుకు విలువునింటే ఇంతండదు కదా చెప్పండి
అవునండి ఆ రైతే లేకుంటే అన్ని కా అంటే కాలుష్యంతో తయారు చేసిన కూరగాయలు కానీ ఏదన్నా కానీ ఇబ్బందే కదా అండి
అందరూ ఒక అవేమంటారు ఆరోగ్యంగా ఉండాలనే ఆశిస్తున్నారు కానీ
ఆ ఆలోచ అవునండి ఆ ఆలో చన మొత్తం అంటే మొదలు అక్కడ నుంచి మొదలయి రావాలంటే రైతు నుంచే అండి అవన్నీ సాధ్యమ మయేది
తనైనా ఏం చే ఇప్పుడు రైతులైనా ఏం చెయలేరు ఎందుకంటే ఇప్పట్లో ఉన్న సమాజం ఎలా ఉందంటే డబ్బు ఉంటే చాలు
ఆ డబ్బు మీదే ఎక్కువ ఆధారపడి ఉన్నారండి
హ సరే అండి ఇంకేం చెయలేం కదా చే ఇంకేం చెయలేం కదా
ఆ ఏం చేసేక్ కాదండి
మనం ఎంత మార్చాలనుకున్నా సమాజం మారదు
అవునండి
సరే అండి మరీ కాల్ చేస్తానండి
ఆ సరే అండి
ఉంటానండి
ఆ ఓకే అండి
సరే బాయ్